హలో! హాయ్ అండి.
హాయ్ హాయ్.
బావున్నారా?
ఆ బాగున్నారు మీకు బాగున్నారా?
ఆ బాగున్నామండి ఏంటండి అయిందా టిఫిన్?
ఏమో ఎన్న కాలం కదండి అసలు సరిగ్గా అన్నం తినబుద్దే కావట్లే ఎండకి
మా పిల్లలు అంతే అండి టిఫిన్ ఏం తినట్లేదు సరిగ్గా ఏం టిఫిన్ తినట్లే అన్నం తినట్లే అని ఇప్పుడే పిల్లలకి ఎండాకాలంలో కొంచెం రాగి మాల్ట్ అయితే బాగుంటదండి జావలాగా చేసి ఇచ్చాయండి ఇప్పుడే.
ఆ
జావదా పిల్లలు మీరు అన్నట్టు అటు అసలు పిల్లలనే కాదు పెద్దోళ్ళు చిన్నోళ్ళుయినా ఎవరైనా ఈ ఎండ కసలు ఇప్పుడు ఉన్నంత ఎండలు ఎప్పుడూ లేవు కదండి ఫుడ్ ఏం సరిగ్గా తీసుకోవట్లేదు
ఇప్పుడు సమ్మర్ లో మ సమ్మర్ లో స్పెషల్ గా ఫుడ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు మజ్జి చేసి ఇవ్వడము. ఫ్రూట్ జ్యూస్ చేసేయడమో లేకపోతే మనం డిఫరెంట్ గా పప్పుచారు, టమాట చాట్లు చార్లు చాలు చేసేస్తే తింటారండి.
అవునండి. అవును, అసలు, మనం, అనుకుంటాం. గాని, మన లైఫ్ స్టైల్ బట్టి మన ఫుడ్ వల్లే మన హెల్త్ బాగుంటందిండి కానీ పిల్లలండి పిల్లలు, ఊరికే జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. ఈవినింగ్, అయితే చాలు మమ్మీ ఎగ్ నూడిల్స్ కావాలి, మమ్మీ పానీపూరి, కావాలని, పిల్లలు, ఊరికే అంటా ఉంటారండి.
అయితే, మీమ్ కూడా ఏం చేస్తుంది. తెలుసా అండి వాళ్ళకి ఇప్పుడు రెడీమేడ్ మనకి స్నాక్ ఇక్కడ డిమార్ట్ లో దొరుకుతున్నాయి. చూసారా కేక్ మిక్స్ అని
అవునవును ప్రీమిక్స్ అని, వి అవునవును విన్నానండి.
క్రిస్టల్ మిక్స్ అని ప్రీ మిక్స్ అని ఇట్లా చాలా. దోరుకుతాన్నాయి అవి తెచ్చి పెడితే మనకి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిఫరెంట్గా వండి పెట్టొచ్చండి.
అవునండి అవును
ఇంకా మనకి షార్బత్ ఉంటది. కదా నిమ్మకాయ జ్యూస్ లాగా
అవునవునండి.
సమ్మర్ లా అవి చేయొచ్చు. రాగిజావ లాగా లేపుతే రాగిజావాని నాలుగైదు విధలుగా చేస్త తెలుసా అండి మీకు
ఆ తెలుసు అండి బెల్లంతో చేస్తారు. కొంతమంది సాల్ట్ తో చేస్తారు
ఆ అందులా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తే వాళ్ళు ఇంటరు ఇప్పుడు లేదపోతే పిల్లలు పాలు తాగలేదు అనుకో సపోజ్ గా మన బూస్ట్ ఎసి ఇస్తే ఈ బాదం మిక్సో ఏదో ఒకటీ కలిపి తపియొచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని ఏయించి మిక్సీ బట్టి ఆ వేసి కూడా ఇస్తే బానే ఉంటది
అవునండి విన్నాను నేను కూడా విన్నాను పిల్లలు ఎలాగ ఎలాగే నా హెల్తీవి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదండి. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ చేసిన ఇప్పుడు ఈ గ్రే గ్రేప్స్ జ్యూస్ అయినా పోమెగ్రనేట్ జ్యూస్ ఐన ఏం జూసులు చేసినా ఇంట్రెస్ట్గా తాగట్లేదు పిల్లలు అదే జంక్ ఫుడ్ అనుకోండి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకే పిల్లలకి పిల్లలకి డైలీ నేను ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తాండి. కంపల్సరీ మార్నింగ్ ఈవనింగ్
ఉ
బాడీ కొంచెం పిల్లలకి బాగుంటదని కానీ ఇప్పుడు రో ఇప్పుడు రోహిణి కార్తీ టైం కదండి ఇప్పుడు బాగా ఎండలు కొడుతున్నాయి బాగా
అవును వామ్మో బయటకి వెళ్ళట్లేఅండి బాడీ మొత్తం డి హైడ్రేట్ అయిపోయి ఎండదెబ్బ తలుగుతేమన్న ఉంద ఇగ మోషన్స్ వాంటింగ్స్ ఇంకా డిహైడ్రేట్ అయిపోతాం బాడీ మొత్తం మీరు వెళ్ళకుండా ఇంట్లో ఉండడం మంచిది బయటికే ఏవన్నా అవసరం ఉంటే బయటికిె వెళ్ళాలి
అవునండి కోకోనట్ వాటర్ కూడా తాగుతే చాలా మంచిదంట అండి బాడీలో వేడి తగ్గించిదింట ఇప్పుడు సబ్జా సీట్స్ విన్నారా
ఆ విన్నాను విన్నాను మన బాడీని డిహైడ్రేట్ కాకుండా మంచిగా వాటర్ సాలిబుల్ లాగా దాంట్లో వాటర్ లో ఏంనాది ఉబ్బ పోయి వాటర్ నిల్వ చేసుకుంటు కదా అయి మన బాడీ లో పోయినా కూడా బాడీ మొత్తం కూల్ అవుతదంట
అదే నైట్ ఓవర్ నైట్ నానబట్టి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇస్తే కూడా మంచిదని డైలీ అట్లే ఇస్తున్నాండి నేను
అసలు అన్ని జూస్లలో వేసుకోవచ్చాట వాటర్లలో వేసుకోవచ్చు దేంట్లోనే వేసుకోవచ్చట అండి అవి ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుననుకో సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు
ఈ సలాడ్స్ లో ఆల లో కూడా వేసుకోవచ్చటండి సలాడ్స్ లో
అన్నిట్లో వేసుకోవచ్చంట మీరు ఇప్పుడు ఫుడ్ ఐటెమ్స్ ఇప్పుడు వాళ్ళు తినే విధంగా మన డిఫరెంట్ కొంచెం కొంచెం ట్రై చేస్తా ఉండాలా ఇప్పుడు ఎప్పుడు లాగా రెగ్యులర్ కాకుండా ఇప్పుడు మనం పప్పు చారు చేస్తాం తినరనుకో వాళ్ళ కొంచెం ముద్ద పప్పు చింత పులుసు అట్లా చేయడం అట్లా అదే ఫుడ్గానీ కొంచెం డిఫరెంట్ చేస్తే వాళ్ళు తింటారు పిల్లలు
అవునండి అవును
వాళ్ళకి ఫుడ్డు డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఆ ఓన్లీ అన్నంమంటా కూడా తిన్రోళ్ళు టిఫిన్స్ అట్లా కొంచం డిఫరెంట్ ట్రై చేయలే ఇప్పుడు ఇడ్లీ దోశ తినలేదు అనుకో ఇట్లా గుంత పొంగనాలు లాగా చేసి పెట్టడము లేతే వేరే టిఫిన్స్ చేస్తా అట్లా చేస్తా ఉంటే ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం మనకి దాని వల్ల కూడా వాళ్ళు ఫుడ్ అయటం వల్ల కూడా కొంచెం మనుషులు వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు పిల్లలు
అవునండి ఇప్పుడు ఆకుకూరలు కూడా వారానికి రెండు సార్లు ఇస్తే చాలా హెల్త్ కి మంచిదండి
అది ఖచ్చితంగా అండి ఇప్పుడు మనకి మన రోజు మన డైలీ ఫుడ్లలో త్రీ కలర్ వెజిటబుల్స్ంటే చాలా మంచిదండి ఇప్పుడు కారెట్ రెడ్ కలర్ ఉంటది గ్రీన్ కలర్ ఉంటంది లిఫీ వెజిటేబుల్స్ ఎల్లో కలర్ పప్పు ఉంటది అట్లా మనం త్రీ కలర్స్ రోజు మన కడుపులో పంపిస్తే చాలా మంచిది అండి ఏవైనా ఒక త్రీ కలర్స్ పోవాలట కడుపులోకి ఆపిల్ ఒకటి ఫ్రూట్ జాన జా జామకాయ గ్రీన్ ఉంటది అట్లా ఒక త్రీ కలర్స్ వెజిటబుల్స్ రూపంలో అయినా ఫ్రూట్స్ రూపంలో అయినా ఫుడ్ రూపంలోన్నా ఏదో ఒక రూపంలో మన కడుపులోకి మూడు సార్ మూడు ఐటమ్స్ పోవాలంట
ఇప్పుడు పుచ్చకాయ కూడా అండి ఇప్పుడు ఈ సీజన్ లో పుచ్చకాయ కూడా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ గా తింటున్నారు
ఓకే
ఇప్పుడు మీరు అన్నట్టు చింత పులుసు టమాట చారు పప్పు చారు చేస్తే పిల్లలు బాగా ఇప్పుడు లిక్విడ్ ఐటమ్స్ బాగా తిసు కుంటున్నారు పిల్లలు మాములు మా జనరల్ గా ఫ్రైలు కూరల కన్నా ఆ చార్లు తీసుకుంటున్నారు మంచిగా ఇంట్రెస్ట్గా తింటున్నారు మా పిల్లలకి అయితే డే బై డే చింతపూలుసు చేసి పెడుతున్నానండి
ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం పిల్లలకి ఎట్లా తిన చెపియాలే తెలుసా అండి వాళ్ళకి ఇప్పుడు స మా బావాసలు ఉల్లిగడ్డ తిండు తెలుసా ఉల్లిగడ్లు తిండు బే పచ్చిమిర్చి వెల్లిల్లి ఇవి తిండు కానీ ఆ హెల్త్ కు మంచిది అంటారు కా అప్పుడప్పు డైనా తినాల కదా మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ప ప్పులో ఇప్పుడు ఆకూ కూరలు కూడా తిండు ఆకూర్ తిండు ఉల్లిగడ తిండు అలాంటప్పుడు ఏం చేయాలాంటె పప్పులు వేయాలి పప్పులు వేసి ఉడికియాలి అవి మెత్తగా ఇట్లా మన రుబ్బి తాళింపిస్తే బాగుంటది ఇప్పుడు క చెప్పండి
ఒకొక్కకాకూర్లో ఒక్కొక్క విటమిన్ ఉంటదండి ఇప్పుడు గోంగూర మీరు అన్నట్టు పప్పులో వేసుకోవచ్చు చట్నీ లాగా చేసుకోవచ్చు పోపు పెట్టుకోవచ్చు
ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్పన అండి ఇప్పుడు మనా ఇప్పుడు మీరు అన్నారు కదా వెజిటేబుల్స్ తినట్లే పిల్లలు సరిగ్గాని ములక్కాయాలు ఉంటాయి కదా ములక్కాయాలు మళ్ళీ ఇదేమంటరు క్యారెట్లు ఇలాంటియి అన్ని చించిన మొక్కలు కోసి చింతపూలుసు వేసి ఉడికియ్యాలి ఉడికిచ్చాక రుబ్బాలి రుబ్బి ఆ పిప్ప అంత తీసేస్తే వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ తో కూడా మనం సాంబార్ లాగా అట్టా చేస్తే కూడా టేస్ట్ బాగుంటది ఇంకా ఆ రసం అనేది అంటే వెజిటేబుల్స్ జ్యూస్ అనేది దాంట్లోకి వెళ్ళిద్ది కదా ఆ విధంగానే పిల్లలు వాళ్ళు తిన్నంని ట్రై చేస్తారు
అవునండి అవును
ఇప్పుడు మనం పెసల్లు ఉంటాయి పెసల్లు ఉంటాయి ఓన్లీ ఎ ఎప్పుడు మేన మెనప గుండ్లుతోనే చేయకుండా దోషాలు ఇడ్లీలు పెసల్లు ఇవి వేరే వేరే ఐటమ్స్ ఏం చేయాలంటే అన్ని కలిపి మిక్సీ చేయాలి
ఆ మిల్లట్ దోశ లాగా అంటారా
ఆ ఆ అన్ని చేస్తే ఇట్టా దోశలో ఇడ్లీలో చేస్తే అన్ని రకాల విటమిన్స్ దాంట్లోకి వెళ్తాయి పిల్లలకి సపరేట్ చేసి పెడితే వాళ్ళు తిన్నారు కదా గ్రీన్ గ్రీన్ ఉంది దోశ నాకొద్దు ఆ అట్లా అంటారు స్పెషల్ దోసలయితే
అవునవునండి
ఆ
ఇంకా మా పిల్లలు అయితే అండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా అయితే మ్యాంగో పులిహొ చేయి మమ్మీ మ్యాంగో పులిహార చేయమంటే మార్నింగే మార్నింగ్ చేసేయండి మ్యాంగు పులిహేర
ఓ మ్యాంగో నేందీ ఇప్పుడు ఎన్ని విధ మా మ్యాంగో చెట్టు అన్నిటికి పనీకొస్తాయి చూసారండి ఇప్పుడు ఆకులేమో మనకి ఇప్పుడు ఇంట్లో డెకరేషన్ కు వాడతాం కదా తోరణ లాగా అటు ఇటు వాడతాము ఆ మళ్ళీ ఇప్పుడు ఆ కాయలు మంచిగా పచ్చిగా ఉన్నప్పుడు మంచిగా మనం పచ్చడి పెట్టుకుంటాం పండ్లు ఉంటే తింటాము కొంతమంది తురుము పచ్చలు లాగా చేసుకుంటరు కొంతమంది ముక్కలు చట్నీ లాగా చేస్తారు ఓ మా సైడ్ చాలా మంది డి డిఫ్రెంట్ డిఫ్రెంట్ ట్రై చేస్తారండి
ఈ పెసర ఆవకాయ కూడా పెడతారంట కదండి
అవును అవును పక్కన ఆంటీ ఒకసారి పెడితే నేను కూడా చూశాను ఏం లేదు పెసర పప్పు ఎయించి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఈ ముక్కలల్లో పెస పెసరపప్పు ఏయించి మిక్సీ పట్టింది పౌడర్ కలపాలన్నమాట ఇప్పుడు మనం మెంతులు జీలకర ఆవాలు పొడి ఎట్టా కలుపుతమో అది కూడా అట్టా వేసి కలుపుతరు
అవునండి ఒక్కసారి చేసుకుంటే మనకి ఇయర్ మొత్తం స్టోర్ ఉంటుంది మ్యాంగో చట్నీ
ఇప్పుడు మన ఇప్పుడు ఏమంటారు మనకి ఇప్పుడు ఇప్పుడు కొంతమందురు షుగర్ ఉందని మావాడికాయలు ఎక్కువ తినరు ఐడియా ఉందా మీకు
అవునండి అవును
వాళ్ళు ఏం చేయాలంటే మనం పచ్చిమావిడికాయలు ఉంటాయి కదా అయి అవి మొ పీలు తీయాలి పీలు తీసి మన కుక్కర్లోసి ఉడికియాలి ఉడికించాక తీ సి కి లైట్ గా ఉండి లేనట్టు షుగర్ వేయాలి ఎప్పుడైనా మామిడికేళ్ళు ఉడికాక మామిడికేళ్ళు తీయదనము వస్తాయి
అవునాండి? ఆ
ఇట్ల మిక్స్ చేస్తే సేమ్ ఇప్పుడు మా జావ జావ రాగి జావా ఎట్లస్తాయండి జారు జారుగా అట్ల జావలాగా ఫామ్ అవుతది అది వాటర్ వాటర్ లేకుండ ఉడికిస్తం గదా ఉడికిచ్చాక గుజ్జు గుజ్జు అయితది అది ఇంకా సేమ్ మన మాజాలాగే ఉంటదండి ఉడికిచ్చాక మేం మిక్ క్సీ పట్టినం అనుకో సేమ్ మన మాజా ఎట్లుంటది బయట ఫుడ్ దిన్ దొరుకతయ్ గదా!
అవునవును ఈసారి ట్రై చేస్తాండి కంపల్సరీగా
ఆ
ఈ మావిడికాయల్ని కూడా పచ్చి మావిడికాయల్ని కూడా మన సైడ్ అయితే మా సైడూ ఇలా తురిమినట్టు చేసి పచ్చి మామిడికాయల్నే ఖచ్చా పచ్చగా మిక్సీ పట్ టది పోపేస్తారండి చాలా బాగుంటది అట్లా
ఆ అ
పైన మీరన్నట్టు పైన పీల్ దీసేసి చప్ కచ్చ పచ్చ మిక్సీ చేస్తారన్మాట. దాంట్లో కొంచెం వెల్లుల్లి కారం పచ్చి కారం ఉంటది గదా! పచ్చికారము అట్ల యేసి మిక్సీ బట్టి పోపు వేస్తె చాలా బావుంటదండి
అవునవును బావుంటది ఎప్పుడైనా మనం ప్చ్ ఏ సీజన్కాసీజన్ ఫ్రూట్స్ తినాల్నండీ. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ తింటే మనకి హెల్త్కి మంచిగుంటది ఇప్పుడు మనకి ఎండాకాలంలో వాట్ వాటర్ మిలన్సొస్తయి. బాడీకి కూల్నెస్ ఇస్తది. అర్భుజాలు వాటర్ మిలన్, మ్యాంగోస్ ఈ సీజన్ కాబట్టి ఈ సీజనే తినాలి చలికాలం సీతాఫలాలుంటయి సీతాఫలాలు మంచిగుంటయి. అది వేరే సీజన్ రావు చలికాలం వస్తయ్ ఆ సీజన్ తినాల్ అందుకే ఏ సీజన్కాసీజన్ ఫ్రూట్స్ తినడం వల్ల వెజిటేబుల్స్ తినడం వల్ల కూడా మన బాడీకి అన్నిీ అందుతా ఉంటయి.
అవునండి ఇప్పుడు మా నాన్నగారు టైం మా నాన్నగారు మా అమ్ము న్నానమ్మ గారు వాల్ అందరు ఆట్ టైంలో అండి ఒకప్పుడు మిషన్స్ ఏం మిషన్స్ ఏమి ఉండేలి కావంట అండి అయితే వాళ్ళు వడ్లూ కూడా దంచుకొని ఇప్పుడు రాగి భూ రాగి అన్నము జొన్న అన్నం కుడా రోట్లో దంచుకొని మరీ వండుకొని తినే వాళ్లంట అండి అప్పుడు వాళ్ళ హెల్త్ చాలా బాగుండి వాళ్ళు కూడా ఎక్కువ కాలం బతకడానికి ఛాన్స్ సు ఉండేది మంచిగా కానీ ఇప్పుడు జనరేషన్ కి అంత ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి కో ఆన్ చాలా మంది సిక్స్టీన్ సెవెంటీన్స్ లోనే అయిపోతున్నారు ఎక్కాలం చెల్లిస్తున్నారు మా ఏదైనా మీరు అన్నట్ అట్టు మనం తినే ఫుడ్ వళ్లే అ మన లైఫ్ స్టైల్ ఉంటదండీ మీరు అన్నట్టు
ఇంకోటండీ తాటి ముంజలని మా దగ్గర దొరుకుతాయండి ముంజల్ దొర్కుతాయండీ మా దగ్గర
ఆ ముంజలంటె గుర్తొచ్చింది ముంజలు తేగలు ఆ ఫుడ్ కూడా మంచిదండి హెల్త్ కి తెలుసా చాలా కూల్నెస్ బాడీకి
అవునండి మా పిల్లలు తినట్లేదనీ అయీ మిక్సీ చేసి జ్యూస్ లాగా చేసి ఇస్తున్నానండి దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసి
ఆ
అట్ల వేసిస్తే పిల్లలు మంచిగా తింటున్నారు.
ఓకే ఓకే
ఇప్పుడు మా ఏ పండ్లలో ఇన్ని రకాలు ఉండవు కాని ఒక్క మ్యాంగోలోనే, చాలా రకాలు ఉంటాయి అండి ఒకటి తోతపూరి అని, బంగన్పల్లి అని కొబ్బరి మామిడికాయలు, అని చాలా రకాలు ఉంటాయి అండి మ్యాంగోసే
అవును అవును మనమేమో మార్కెట్‌ కి వెళ్ళామండి మల్లిక అని ఒక ఫ్రూట్ చూసాము అబ్బా నోట్లోకి పంచదార వున్నట్టే ఉందండి.
విన్నాను అండి నేను కూడా చాలా అంటే మార్కేట్లలో పెద్ద పెద్ద మార్కేట్లలో వస్తాయటే కదా
అవునవును
ఇప్పుడు కొబ్బరి మామిడికాయాలని, తోతాపూరి అని బంగినపల్లి ఎక్కువ బాగుంటాయి అంట కదండి టేస్ట్
అవును అవునండి సరే అండి.
సరే అండి ఓకే అండి మరి బాయ్. స
ఇ